నమస్తే
ఇ
ఏం చేస్తున్నావు
నమస్కారం హలో
నమస్తే
నమస్తే
ఏం చేస్తున్నావు
ఏం నేను ఈ రోజు చాలా రుచికరమైన వంట చేస్తున్నాను
ఏమి వంటకం ఆ
ఈ రోజు నేను బిర్యానీ తయారు చేస్తున్నాను
వావ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అది ఎలా తయారు చేస్తారో చెప్పగలవా
ఖచ్చితంగా చెబుతాను బిర్యానీ తయారుచే బిర్యానీ తయారు చేయడం చాలా ఆసక్తికరమైన ప్రక్రియ పదార్థాలు
ముందుగా ఏ పదార్థాలు అవసరం
ముందుగా మంచి బ్రహ్మితిీ బియం బాస్మతిీ బియం
ఇంకా ఏం కావాలి
చికెన్ లేదా మటన్ ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీరా అవసరం
మసాలాలు కూడా ఉంటాయి కదా
అవును మిరప పొడి పసుపు ఉప్పు గరం మసాలా వంటి మసాలాలు అవసరం బియ్యం సిద్ధం చేయడం
మొదట ఏం చేస్తారు
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడు కడుగుతుం కడుగుతాం
తర్వాత తర్వాత
బియ్యం సుమారు ఇరవై నిమిషాలు నీటిలో నానబెడతాం
ఎందుకు నానబడతారు
అలా చేస్తూ బియ్యం మెత్తగా మరియు పొడిగా ఉండు కుతు మసాలా తయారీ
తర్వాత ఏం చేస్తారు
ఒక గిన్నెలో నూనె వేసి నెయ్యి వేస్తాం
తర్వాత ఉల్లిపాయలు వేస్తారా
ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తాం
అల్లం వెల్లుల్లి కూడా వేస్తారా
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయిస్తాం
తర్వాత చికెన్ వేస్తారా
అవును చికెన్ వేసి మసాలాలు వేసి బాగా కలుపుతాం బియ్యాన్ని బియ్యాన్ని ఉడికించడం
తర్వాత బియ్యం వేస్తారా
అవును ముందుగా మరిగించిన బియ్యాన్ని మసాలాలో కలుపుతాం
పుదీనా కొత్తిమీర ఎందుకు వేస్తారు
అ అవి బిర్యానీకి మంచి వాసన మరియు రుచి ఇస్తాయి
బిర్యానీ ఉడికించేందుకు ఎంత సమయం పడుతుంది
సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది తినే విధానం
బిర్యానీలో ఏం తింటారు
సాధారణంగా రాయి తా లేదా సలాట్ తో తింటారు
అది చాలా రుచిగా ఉంటుందని అనిపిస్తోంది
అవును బిర్యానీ భారతదేశంలో చాలా పరిసిద్ధమైన వంటకం ము ముగింపు
నువ్వు చాలా బాగా వినిపించావు
ధన్యవాదాలు
ఇప్పుడు చాలా ఇప్పుడు నాకుడా బిర్యానీ తినాలనింది
తప్పకుండా ఇప్పుడే బిర్యానీ సిద్ధమైంది మనం కలిసి తిందాం
చాలా ఆనందంగా ఉంది
ధన్యవాదములు ఉ మీరు కోరుకున్నట్టే నేను కూడా పన్నీర్ పన్నీర్ బిర్యానీ కామెడీ స్ కిట్
చికెన్ బిర్యానీ పూర్తి కుకింగ్ నేను ఈ రోజు బయటికి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగుంది కదా
నిజమే ఉదయం గాలి చాలా చల్లగా ఉంది మధ్యాహ్నానికి వెలి ఎంండ ఎక్కువగా ఉంటుంది
అవును వాతావరణం నిజంగా మన జీవితంపై చాలా ప్రభావం చూపు
ఉ అలాగే వర్షం పడితే పంటలకు మంచిది కానీ ఎక్కువ వర్షం వచ్చి వరదలు ఒచ్చే కూడా రావచ్చు
మన దేశం ప్రధానంగా మూడు ఋతువులు ఉంటాయి కదా
అవును వేసవి వర్షాకాలం చలికాలం ప్రతి ఋతువు వాతావరణంలో ప్రతి కథ కలిగిస్తుంది
వేసవిలో ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువగా నీళ్లు తాగాలి పొరపాటు దుస్తులు ధరించాలి
వర్షాకాలంలో వర్షాలు క్రమంగా వస్తాయి ఇది రైతుల కోసం చాలా అవసరం
చలికాలంలో ఉదయం పొగమంచు ఉంటుంది గాలి చల్లగా ఉంటుంది ఈ కాలంలో మనం దుస్తులు జాగ్రత్తగా ధరిం
వాతావరణం లో మన ఆరోగ్యానికి కూడా ప్రభావం చూపిస్తుంది ఎక్కువ ఎండల్లో సూర్యకిరణాలు వల్ల చర్మానికి హానికర కలిగించ కలిగించవచ్చు
కాబట్టి సంస్ ట్ టోపీ నీళ్లు తాగటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఇక్కడ ఒక సమస్య ఉంది గ్లోబల్ వార్నింగ్ దీనివల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి
అవును చెట్లు అరికివేయడం కాలుష్యం పెరగడం వలన వాతావరణం అసమానంగా మారు తోంది
మనం ప్రకృతిని కాపాడితే భవిష్యత్తులో మంచి వాతావరణం ఉం ఉంటుంది చెట్లు నరకడం కాలుష్యం నా చెట్లు నాటడం కాలుష్యాన్ని తగ్గించడం చాలా అవసరం
వాతావరణం గురించి తెలుసుకోవడం ద్వారా మనం రోజువారి జీవితాల్లో జాగ్రత్తలు తీసుకోవ చ్చు
ఉదాహరణకు ఈ రోజు ఎండ ఎక్కువగా ఉందని తెలుసుకొని మధ్యాహ్నం బ బయటికి వెళ్లకుండా ఉండడం చాలా డ్రింక్ చల్లని డ్రింక్ తాగడం
వాతావరణం మన ప్రయాణాలను ప్రభావితం చేస్తుంది ఎక్కువ వర్షం ఉంటే రోడ్లపై జాగ్రత్తగా వెళ్ళాలి
హ అలాగే వాతావరణం మన ఆహారపు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది వేడి లేదా చల్లని చల్ల చల్ల చల్లారిన రోజుల్లో తాగడం తినడం త తాగిన రీతిలో ఉండాలి
సరే సరే ఈ రోజు వాతావరణం గురించి చాలా కాలం చర్చించాం
అవును మనం ప్రతిరోజూ వాతావరణాన్ని గమనిస్తే ప్రకృతిని కాపాడి అయితే భవిష్యత్తులో మంచి వాతావరణం ఉంటుంది
నిజమే మనం ప్రతి ఒక్క ప్రతీ ఒక్కరు ప్రకృతిని ప్రేమించాలి వాతావరణాన్ని గౌరవించాలి
ధన్యవాదాలు
జరకలు ధన్యవాదములు మీరు కోరుకున్నట్టే
హాయ్ నేను స్కూల్లో ఎప్పుడు వచ్చింది
హాయ్ నిన్న స్కూల్లో ఎప్పుడు వచ్చింది
వాతావరణంలో మన ఆరోగ్యానికి కూడా ప్రభావం చూపిస్తుంది ఎక్కువ ఎండ లో సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని కలిగిస్తుంది
నిన్న స్కూల్లో ఎప్పుడు వచ్చింది?
నిన్న క్లాస్ ముగిసాక వస్తే బాగా రణ్యం ఉంది నువ్వు ఎక్కడా వెళ్ళావు?
నేను నాన్నతో పార్క్కి వెళ్ళాను గాలి బాగా ఉంది ఇంకా నన్ను మా మన టీం
నిజమా చాలా మంచి చాలా మంచి చి ఉంది నేను కూడా ఆ రోజుల్లో స్కూల్ లైబ్రరీ లో కొత్త పుస్తకం చదివి వచ్చాను
ఏ పుస్తకం చదివావ్
ఎడ్విసమ్ స్టోరీస్ అడ్వెంచర్ స్టోరీస్ అనే పుస్తకం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కొత్త విషయ నేర్చుకోవడం చాలా ఆహ్లాదకరం
నిజమే నిజానికి మిత్రణం మనం ప్రతి రోజు కొత్త విషయాలు చెప్పగలరు
అవును అలాగే మేము ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ పెద్దవా సరిగా ఎదగగలగమన్న విశ్వాసము ఉంటుంది.
మేము స్కూల్ ప్రాజెక్టు కోసం కలిసి పని చేసాం కదా అది నాకు చాలా సంతోషం. ఇచ్చింది.
అవును టీం వర్క్ చాలా ముఖ్యమే ఒకరి ఐడియాలు విన్నా మరొకరి ఐడియాలు విన్నా మనం కలిసి మంచి ఫలితాలు తీసుకోగలము.
నిజమే మిత్రుడు మనకు సంతోషము, సహాయము సలహాలు ఇస్తారు.
ఒకరినొకరు గౌరవించడం ఆ మోసుపో మోసుపోకరించడం ముద్దుతు ఇవ్వడం చ చాలా అవసరం మద్దతు ఇవ్వడం చాలా అవసరం
సరే నిన్న రేపటి స్కూలు ప్రాజెక్టు గురించి సిద్ధమవుతావా?
అవును రేపు మనం ల్యాబ్ లో కలిసి మ్యామ్ చేయాలి
అది నాకు చాలా ఆహ్లాదం మిత్రులు ఎల్లప్పుడూ ఒకరికి సంతోషం మరొకరికి సహాయం
స్నేహితులు మనం జీవితంలో నిజమైన ధాన్య ధన్యాన్ని తారు
సరే రేపు స్కూల్లో కలుసుకుందాం
అవును రేపటి కోసం సన్నిద్ధంగా ఉండటానికి కలుద్దాం
ధన్యవాదాలు
ఇద్దరము
ధన్యవాదాలు ధన్యవాదాలండి ఓకే అండి థంక్ యూ